నమస్కారం అండి
నమస్కారం
మీరు పొలము ఏమైనా పంట వేస్తారా, పొలము కాని నాటు కాని ఏమంట కా పొలం ఏమైనా చేస్తారా వ్యవసాయం చేస్తారా మీరు
చేస్తామంది
ఆవునా ఎలా చేస్తార అయినా మరి పడ్ చోటలే ఏమన్నా ఉంటాయాల మిసిడ్ ఉమ్
ఆ
ఆ సైడ్ పండ్ల తోటలే ఏమన్నా ఉంటాయాండి
ఆ
పండ్ల తోటలు ఏమైన్నా పెడతారామ్ మాడి తోటలు సబ్గూడ తోటలు రామ పొలక్క సీత పొలక్క
పెడతామండి మామిడి తోటలు అంటే మన ఇంట్లో కూడా మామిడి చెట్లు పెంచితే కాయలు పచ్చడి కాయలైనా తియిన కాయలైనా పెట్టుకుంటాం అండి ఎక్కువ మా అక్కడ తినేకాయలు ఉంటాయి కొన్ని కొన్ని అంటే చాలా మంది ఇప్పుడు మా ఇంటి పక్క వాళ్ళు మీ అచ్చిన క్కడ చూస్తున్నా చిన్న చెట్టుకాయనా కానీ చిన్న చిన్నగా మంచిగాసినయండి మామిడికాయలు
ఆహా
ఉమ్ అది చి చిన్న చెట్టుకే గాని ఒక కొమ్మకే ఒక పదివాల్ ఉన్నాయాండి పిండాల్
ఆహా
వాళ్ళు ఎంతగా మంచిగా కాపాడుకుంటే ఆ కాయలుగాసినయంండి చెప్పండి
అంతే
ఉమ్ వారి ఎని టిమ్ మనం బట్టలు పిండే నీళ్ళ బోలు కడిగిన నీళ్ళు మనం స్నానం అంటే ఎక్కువ బట్టలు కడిగిన నీళ్ళే ఉంటాయి కదా
అదే అదే మనం వాడిన ఇలా వా ఇట్లాటడి చేస్తారు వేస్ట్ చాడు
ఆ అ ఇవన్నీ చెట్లకు పోఊస్తారు కాబట్టి టి ఒకటి వాటికి వెక్కడానికి కొంచ కాయలు కాయడానికి అవి పండ పెట్టుకొని తింటున్నటండి ఇక పెద్ద గంగిని
ఏర్పాటు చేసుకుంటాం చెప్పండి
తెంతతాండి
ఆహా ఇంపుడు గొంతలు ఎందుకు ఏర్పాటు చేసు కుంము
టె కొంచెం ఇంటి ముందు అంతా మనకు గలిదుగా ఉంటే ఒక సైడ్గా చేసుకొని ఒక లాగా ఒక దిక్కు పెట్టుకుంటే అది మనం పో వాటర్ పోయే దిక్కు అది అయిపోతాయిండి అల్లా
ఆహా అయితే ఏందంటే మ్యాటరు భూగర్భ జలాలకు నీళ్ళలు కరువైపోతాన్నాయి కదా అంటే దొరకట్లేవు కదా ఎక్కువ ఆయతే వాటరు తక్ క్కువ ఉన్నాయి కదా భూగర్భం అంటే భూమి ఎన్ని పోతుంది కదా మొత్తం రాని రాని వాటర్ తగ్గిపోతున్నాయి కదా అది చ లకయితేంది ఎక్కడ జంతువులక అయితేంది మనకు ఇప్పుడు మనం వాటరు ఇట్లా కాల్వ రూపంలో బయటకి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా అవి మాముూలుగా వెళ్ళిపోతాయి కాని ఒడ ఆయినాయి అనుకో ఒక దగ్గర బొంద తీసి దాంట్లో పంపిస్తే ఆ దాంట్లో నుండి లోపలికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి భూగర్భ జలాలు ఎప్పటికి నీళ్ళతోటే ఉంటాయి అన్నమాట
ఉమ్ అట్లా చాలా ఊర్లలో ఎవ్వలు చేసుకోలేదా అండి మరి
చేసుకుంటారు ఊరు ఊరికి అదొకటి ఏమంటారు ఖచ్చితంగా చేసుకోవాలని రూల్ ఉన్నది చేసుకోవాలి అంటే మళ్ళ అవి మనకు బయట ఉన్నాయి అనుకో మనం ఆడుకున్న వాటి బయట ఉండ వల్ల ఏమైందంటే ఆ ఫుల్లు దోమలు వస్తా ఉంటాయి ఈగలు దోమలు ఈ ీ మనమే అనారోగ్యాల పాాలయితాం కదా అవే డైరెక్ట్ మన మన బొంందలకు వోయేటట్టు చేసిన ఇంకుడు గుంతలకు వోయెటట్టు చేస్తే దాంట్లో పోయినాయి అంటే పైన ఏదైనా మూతేసుకుంటాం, కాబట్టి మనకు అట్లా అప్పుడప్పుడు బ్లీచింగ్ కూడా చల్లువుకుంటే ఏ బాధ ఉండదు కదా. హ్ బయట పారుతున్నాయి అనుకో పిల్లలు దాంట్లో ఎగురుతారు బాతులు కు కుక్కలు నక్కలు అన్నే తిరుగుతా ఉంటాయి కదా అలో
హూ
ఏ అంత గలీజ్ ఉంట ఆ వాసన కూడా గోరంగా ఉంటది కోళ్ళు అల్లనే బొర్లడం మళ్ళా అబే కోళ్లను మనం తినడం ఇవన్నీ జరుగుతా ఉంటాయి కదా కాబట్టి మన జాగ్రత్తగా ఇంకుడు గుంత ఏర్పాటు చేస్తున్నాం అని దాంట్లో కు పోతే భూగర్భ జలాలకు కూడా నీళ్ళు వెళ్ళిపో
ఉమ్ మనకు మనకు వాటని ఎంత నిల్వ చేసుకుంటే అంత తా మంచిదండి దేనికైనా వాటర్ తోని పని ఏం లే పని టది కదా
అదే ఇప్పుడు భూగర్భ జలాలకు నీళ్ళు అందుతాయా, అంటే ఇప్పుడు మనం మనం బోర్లు పెట్టడం మంచిదా, మన బావిలు వేసుకోవడం మంచిద, అంటే బావిలు వేసుకోవడం మంచిది బోర్లు పెట్టకూడదు అనమాట.
హూ బావిలో హు ఆ ఇక్కడ రీసెంట్ గా అంటే ఒక పేద్దగా అంటే, ఒక రెండు మూడు గుంతెల వెడల్పు బావిం దవ్విల్ళండి
ఆహా
పోలాల దగ్గర
హుమ్
అవి ఎనీ టైం ఒక ఆ.... ఒక ఇరవై అంటే ముప్పై నలభై ఎకరాలు కూడా పండియచ్చండి అట్ల
ఆహా
హు అంత పెద్ద బావిలో నీళ్లను నిల్వ ఉంచుకొని, మోటార్లు పైకి పెడతారులే గాని, నీళ్ళు అనేది ఆగి ఉంటాయండి అళ్లనే
ఆహా
బావిని లెక్క తవ్వారండి ఊరి పైకి వస్తాయి కదా, నీళ్ళు ఎప్పటికప్పుడు.
ఆ వస్తయ్
భూగర్భ జలంలో నుంచే బయటకి వస్తాయి నీళ్ళు అనేది
ఆహా
హు
అదే బావు లేయడం మళ్ళ ఏమయితు దంటే నీళ్ళు పక్క పక్కనున్న అన్ని ఊరి ఊర్ తా ఉంటే బావిలో అన్ బోరు అయినామన్నా అంటే మొత్తం గుంజుకుంటుందా బోరు, గుంజుకుంటది కాబట్టి నీళ్లు లేకుండా అయిపోతా ఉంటాయి.
హ్మ్
అట్లా బావిలే దోడుకోవాలి కాని బోర్లు ఏయకూడదు అనే రూల్ ఉంటది అనమాట
అవునా
హుమ్ మీ ఇంటి దగ్గర ఏమన్న చెట్లు పెట్టిర్ర అండి మీరు
చెట్ల అంటే మా ఊర్లో ఒకటి బయట నుంచి ఇట్లా చెట్లను అమ్ముతాను అని ఇట్లా ఇంజక్షన్లు ఏస్తారు చూడు చెట్లకు వాళ్ళు చెట్ల పట్టుకొనిస్తే వాళ్ళు ఏసీలుండి కానీ మనం మనం ఆ మామిడికాయ పిక్క తిని పారేసినేయే కొంత తొందరగా మొలుత్తయి అండి తొందర పెరుగుతాయి తొందరగా కాయలు అదే వాళ్లు ఇచ్చినయి పెరుగుతన్నాయి వానివి
లేట్ అయితాదండి వాళ్ళు కూడా ఆరుంద ఆరు వందలు ఏడు వందలు తీసుకుంటా ఉంటారు వాటికి
ఆ మ ఊర్లో కొని మరీ పెట్టారండి ఆ చెట్టు అది ఇంతవరకు హు పెరగలేదండి ఎట్లున్న చెడు అట్లే ఉన్నది కాకపోతే లేత ఆకుల మీద ఉన్నదండి.
అవునా మా నాన్న కూడా పన్నెండు వందలు పెట్టి రెండు తీసుకున్నారు తీసుకొని పెట్టిండు రెండు చెట్లు
ఆ అక్కడ మాత్రము నీటి వరి దగ్గరన అయితే ఆ కొబ్బరి చెట్టు ఉన్నది మామిడి చెట్టు ఉన్నాయి ఆ మామిడి చెట్టు అంటే చిన్నగాగా ఉన్నాయి దొబ్బ నిమ్మకాయల చెట్టు ఉన్నది బత్తాయి చెట్టు ఉన్నది ఆరటి చెట్టు ఉన్నది చ నిమ్మ చెట్టున్నది ఇవన్నీ ఉన్నాయండి. బత్తాయి చెట్లు అంటే కొంచెం అవి దుబ్బ నిమ్మకాయ అంటే, మనం పులిహోర అన్నంలో పోసుకుంటే మస్తుంటదండి టేస్ట్
అవే అదే బాగుంటది ఉహు నేను కూడా చేసినా అండి దుబ్బ నిమ్మకాలు తీసుకొచ్చి
హు
మన మామూలు నిమ్మకాయలు అయితేనేమో నాలుగు ఐదు నిమ్ మొత్తం పిండితే కొంచెం రసం వస్తాది కదా అదే దుబ్బ నిమ్మకాయలు అయితే మ దాం అంటే చిన్న ఒక కాయ తెంపితే సరిపోద్ది ఒక పాకానికి వచ్చిన ఒక కాయ కూడా తెంపినామ అంటే ఫుల్ ఉంటది మంచిగా టేస్ట్ ఉంటది అనమాట ఆ దుబ్బ నిమ్మకాయ కూడా పులుపు బాగుంటది మంచిగా ఉంటాయి అనమాట చేేసినా మూడు సార్లు చేసినా నేను మొ ఫ్రెండ్ వాళ్ళని అడిగి చేసినా బాగుంది టెస్ట్ టో మళ్ళీ అది నిమ్మరసం కూడా మా ఆయనకు నిమ్మర పోనీలే బాగ ఇష్టం అంట అన్నమాట ఎండకాలం వచ్చిందంటే నిమ్మకాయలు నిమ్మకాయలంటావుంటాడు ఆయన కొంచెం ఎదగాలినట్టు అయినా ఏదన్నా కే కనిపిచ్చిన నిమ్మరసం తాగుతే మంచిది కదా ఆరోగ్యానికి ఐతే ఇంక తెస్తా ఉంటడు ఊక నిమ్మకాయలు తీసుకొస్తాననేసి సరే మూడు నాలుగు నిమ్మకాలు తా దొబ్బ నిమ్మకాయలు తీసుకొచ్చి ఒకటి పొట్టు తీసి ఒక బాటిల్ నిండా నింపిన మంచిగా ఉప్పు వేసి చేసిన చేస్తే మా ఆయనకి షుగర్ ఏత్తే నచ్చదు మళ్ళ ఉప్పేయాలి ఇంగ ఉప్పేస్ టి చేసి పెట్టి ఫ్రిడ్జ్ లో పెడు తే ఇంక ఆయన రెండు రోజులు అట్లా తాగిండు మంచిగా అది తాగితే కొంచెం నిమ్మనం పొలినాక పొయ్యొచ్చి అటు ఇటు పోయొచ్చి తాగేది అనమాట మళ్ళీ ఇప్పుడు చేద్దామనుకున్నా కాని అసలున్నాయో లేవొ తెలియదండి వాళ్ళు లేేరు అని చూస్తా ఉన్నా ఉంటది చొచ్చుకొని ఒక రెండు చేత్ పే చల్ల నీళ్ళల్లో వేసుకొని తాగుతే కొంచెం బాడీ కూడా మంచిగా వస్తుది కదా వాటర్ ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి ఉమ్మ్ బా ఇ ఏమంటారు చెమట రూపంలో పోతాంది కదా వాటర్ కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి కళ్లు దిరిగి కింద పడిపోతారు కదా నీళ్ళు బాగ తాగితే కొంచం బాగుంటదని నా సూచన కిడ్నీల మీద ఎఫెక్ట్ పడదనే నీళ్లు బాగ దీస్ కాని రోజుకి కనీసం రెండు మూడు బాటిల్ తాగాలని అంటు స
యూరిన్ కూడా వాటర్ తాగితే ఎంత మంచి వాటర్ తాగితే అంత నీ క్లీన్ గా వస్తుందండి లేకపోతే కొన్ని కొన్ని వాటర్ తాగితే వేడి చేయడం ఎండ కు ాలరి యూరిన్ లొ మంట ట్లా చిన్న పిల్లలకు కూడా తాగియ్యాలండి బాగా వాట్ ట్రు
ఆ తాగుపియ్యాలె
వాళ్ళకు ఎందుకంటే యూరిన్ ల ప్రాబ్లం అయ్యేది మనకు తెల్వదు కదా
ఆ అదే కద
మనం అంటే ఇట్లొ అట్లా ఓర్చుకుంటములే గాని చిన్న పిల్లలు ఓర్చకోలేరు గదా
ఫర్స్ పరస్ పర్
ఉ అబ్బాయి మంచిగనే ఉన్నారు కదా అండి
అబ్బాయి బాగానే ఉన్నాాడండి పాపం అద మళ్ళీ అమ్మకిిచ్చి చేద్దమని అంటున్నారు అదొక మాట
వాళ్ళకి తెలిసి అండి మరి అమ్మాయి పోయిందని
వాళ్ళకి మనకు ముచ్చట తెలవదండి ఒకసారి ఆమెతో మాట్లాడితే తెలుసు
అ మాట్లాడుతుందా అంటే మాకు కాల్స్
అ మా అన్నా చాల చిన్నకాయ చెతాను ద పస్తాను చిన్నకాయమో ఏైనా దొకుతను రాడ వచ్చినాను
మీ చెట్ మీదె మీ చెట్టును మీరే మీరు ఏరులు వదుంటతారండి
మా చెట్టు అంటే ఒక్క చెట్టు కాదండి అది ఫారెస్ట్ వాళ్ళది చెట్టు
హ
ఫారెస్ట్ ఆఫీస్ ఫారెస్ట్ ఆఫీస్ ఉండే అన్నమాట మా ఇంటి ముందు ఉంటే అది కోటర్స్ అంటారు కదా అది
ఆ
ఉంటే అందరు పొత్తులొ కదా చెట్టు వాళ్ళు ఎట్లా వచ్చి దురుక్కకోవరు గానీ ఇక్కడ ఉన్నోళ్ళు దురుకుంటారు కదా
అ
కుండ ఏర్పాటు చేసేదాన్ని వాటర్కి
చేయలేదండి కొంచెం మనసుక్ కాబట్టి లోపలనే పెట్టుకుంటాను ఇప్పుడు వేరే ఏం లేదు ఉ అందుకే కొంచెం కూలుగానే అనిపిస్తుింది అండి వాట్లు
మాతమన్న మా దగ్గర మొ పిందలు కొడతానండి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ వాడర్ దాగిన ఫ్జ్రజ్ వాటర్
ఉం
ఓ ఫ్రిడ్జ్ వాట రాయినా చల్లగున్నయి గనీ అ ఒక
చూసుకొని కాలు చెత్తవ లేదా లేదా అండి అది
అర్థం కాలేదు
ఫోన్ కాల్ చేస్తుంది లేదా అండి మర అంటాన్నా మా యారాలు
ఆమె ఏం చేస్తదో ఇంకా చేస్తలేందని చూస్తున్నా నేను కూడా పడుకుందో ఏమో
టైలరింగ్ ఆమె చేసిందాండి
చేయలేదండి ఇయ్యాల ఇక ఆమెతోటి తలకాయ నొప్పి తప్ప వేరేం లేదండి చెప్తే వినదు ఆ చెప్పింది అర్థం చేసుకోదు ఆమె చెప్పేది చెప్పదు అ తతాడండి వశిత్రారు ఆ టైం గూడ అయిపోతుందండి ఇగ చూసుకుంటున్నా
ధన్యవాదాలండి
ధన్యవాదాలండి